ఆ వినిపిస్తుందా ఏం లేదండి ఖాళీగే ఉన్నాను
అవునా ఏం లేదండి నేను నేను కాలేజ్ కి వెళ్ళాలి కొన్ని ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది ఆ ప్రాజెక్ట్ చేసుకొని రావాలండి
నేను కూడా మా పాప తోటి హోమ్ వర్క్స్ రాపించుకుంటూ కూర్చున్నానండి. మా పాప ఒక ఇల్లు కట్టిందండి అది చాలా బాగుంది బాగా టాలెంట్ బాగుంటుందండి మా పాపకి
ఆ అ చాలా చాలా టాలెంటెడ్ అని, అలానే చేసింది మీ పాప కూడా నాకు తెలిసి
ఆ అవునండి సేమ్ అలానే, అయితే మీరు మేము మొన్న మా పాప వాళ్ళకు ఒక సైన్స్ డే అని సైన్స్ డే వచ్చింది కదా మొన్న
మ్మ్
సైన్స్ డే రోజు అందరు వెరైటీ వెరైటీ ఐటమ్ అవి చేసుకొని వెళ్తారు కదా వాళ్ళ టాలెంట్ వాళ్ళు అయితే మా పాప ఒక హౌస్ చేసుకొని పోయింది అది ఏంటిదంటే పక్కా ఇల్లు పక్కా ఇల్లు చేసుకుని వెళ్ళింది పైనస్లాపు చుట్టూ గోడలు చుట్టూ గోడ ఆ గోడ కు డి అ ఊ ఏసి వాటికి కిటికీలు పెట్టిందండి ఆ అది తీసుకని వెళ్ళింది అయితే అందులో సెకండ్ క్లాస్ నుంచి ముగ్గురు చేశారట పాప సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి ముగ్గురు చేశారట
ఉ
మళ్ళీ థర్డ్ క్లాస్ నుంచి ఆ కొంతమంది ఫోర్త్ క్లాస్ అట్లా ఒక్క క్లాస్ నుంచి కొంతమందిని ఎంచుకొని మేడలు చేసుకొని రమ్మం రయితే మా పాపెమో పక్కా ఇళ్లు తీసుకెళ్ళిందండి అక్కడ వెళ్ళిన సెకండ్ క్లాస్ నుంచి ఆమెకు ఒక పెన్ను ప్రైజ్ వచ్చిందండి మరి లాస్ట్ స్కూల్ అయిపోయే ముందు ఆ స్కూల్ అయిపోయే ముందు వాళ్ళకి ఫ్రైజేస్ ఇస్తారటండి ఎవరు బాగా చేసారు చూసి ఫ్రై ప్రైజెస్ ఇస్తారట క్లాస్ క్లాస్
అవునా ఒకసారి నాకు పెట్టగలుగుతారా ఆ పక్కాయిలు ఎలా ముందు నేను చూడాలనుకుంటున్నాను మీ కూతురు టాలెంట్ ని
ఆ పెడత అండి పర్సనల్ గా పెడతలేండి ఇంకా ఏం చేస్తున్నరండి
ఏం లేదండి నేను ఊ ఏ ప్రాజెక్ట్ చెయాలి అనేసి ని ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఏఐ వచ్చింది కదా ఏఐ మీధ చేయాల ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను
మీకు ఏఐ ఏఐ అయితేనే బెటర్ అండి ఇప్పుడు ఏఐ ఉంటేనే మనకు జాబ్ జాబేస్ జాబ్స్ ఉంటాయండి
ఊ అవును ఏ ఐ వల్ల ఉపయోగాలు ఉన్నాయి నష్టాలు వున్నాయి అలాగే
ఉ అవునండి ఇప్పుడు ఏఐ నేర్చుకుంటేనే ప్రతి జాబుకు మీకు అవకాశం సాఫ్ట్ వేర్ కయినా హార్డ్వేర్ కయినా దేనికైనా కూడా ఏఐ ఉండాలండి ఇప్పుడు వెనకట్లాగా ఉయ్ ఇప్పుడు పోయిన కాలం తోటి ఇక సంబంధం లేదు మనకు ఉన్న ముందున్న కాలానికి మొత్తం ఏఐ వేయండి మన పిల్లలకు కూడా ఏఐ అయితోటి అంటే వాళ్ళు నేర్చుకోవాల్సిందే
ఊ ఏఐ ఉంటేనే అంత ఇంకా ఏఐ మనుషుల జాబులు కూడా తీసేస్తుందేమో అనేసి అనుకుంటున్నారు
ఏమో తెలీదండి
కూడా ఏఐ ఏఐ చెప్పేస్తాందట అట్ల అని చెప్తున్నారు ఉ రారాలు కాలమే మారిపోయిందో
మీరు సాఫ్ట్వేర్ ఏనా అండి
లేదండి అవన్నీ అడకూడదండి
ఆ మీ అవును ఎలా ఉంటుందో తెలిదండి
ఆ సాఫ్ట్వేర్ కొంచెం బాగుంటుంది అందరు సాఫ్ట్వేర్ లో స్ట్రెస్ ఉంటది ఇది ఉంటది ఈ సాఫ్ట్వేర్ రాదు రాదు తు అని నాకు తెలిసిన వ్యక్తులు మా అక్క ద్వారా వాళ్ళకి తెలిసిన వ్యక్తుల ద్వారా తెలు తెలుసుకోమని చెప్తున్నాను అంటే ఫరెండ్స్ కోసం ఇట్లా అనేసి వాళ్ళ ఏమో సాఫ్ట్వేర్ రాదు సాఫ్ట్వేర్ హార్డ్ ఉంటదని మా అక్కకు చెప్ తను మాకొచ్చి నాకు చెప్తా అనమాట నాకు అప్పుడు కోపం వస్తది ఎందుకంటే నేను స బీటెక్ నుండి చదువుకుందే అది కదా బీటెక్ లో ఇట్లా చేసినాం అట్లా సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నాం నాకు ఆ అది చేయాలని ఉంటది కానీ వేరే వేరే చేయాలని ఎందుకుంటది చెప్పండి కదా ఇలా అల్ అండ్ ఆ నేనేం పర్సనల్స్ మాట్లాడట్లేను ఎబౌట్ సాఫ్ట్వేర్ గురించి చెప్తున్నానండి అంతే
ఆ అవునా ఎబోట్ సాఫ్ట్వేర్ ఆ
అవునండి
ఏ ఇక్కడి మీ హాస్టల్లో ఎం కూరలు బెడతారండి.
పప్పు, పాలకూర, పప్పు పాలకూర. పప్పు సోలకాయి, గోంగూర కర్రీ, ఆ చిక్కుడుగాయీ, కకకాయి, బీన్. ట్రూట్, క్యారెట్, సాంబార్. ఇలా వెరైటీ వెరైటీ చి రేప్ పెడతారండి చికెన్ గూడా వెడు తారండి ఆపా కోడుగుడ్డు ఇలా పెడతారండి, చాలా రకాలుగా పెడతారు మా హాస్.
మంచిగా తింటున్నారండి అవన్నీ, మీరు చెప్తుంటునే నాకు నోరు ఊరుతుంది.
నాకు గాని నోరు ఊరదండి, చెప్పనీకే బాగుంటాయి అవన్నీ తిననికి బాగోవండీ.
అవున ఏమైనా ఇంటి భోజనం ఇంటి భోజనమేనండి ఇంటి భోజనాన్ని మిస్ అవుతున్నారా మీరు ఇంటి భోజనాన్ని మిస్ అవుతున్నారా
హలో
ఆ ఇంటి భోజనాన్ని మిస్ అవుతూ ఉన్నారా
ఎ ఇంట్లో మా అక్క మా మమ్మీ
హలో హలో హలో హలో మీ భోజనం మిస్ అవుతున్నారా ఆ వినిపిస్తుందా మేం మాట్లాడేది
హలో
ఆ వినిపిస్తుందా మీ దగ్గర సిగ్నల్ లేనట్టున్నాదండి ఇంక ఏ ఐ గురించి చెప్పండి మీకేమన్నా తెలిసి ఉంటే హలో హలో
ఏ ఐ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు, ఏ ఐ వల్ల మనం బద్దకిస్తులం అవుతున్నామని అన్.
అనీ అనుకుంటున్నారా ఏ ఐ వళ్ళ ఉపయోగాలు గూడా ఉన్నాయండి. పిల్లలు కొంచెం ఆ లా
ఆ లాభాల్ కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయండి, లా లాభాలూ ఉన్నాయి. కాకపోతే నష్టం గు ఆ దాన్ని మిస్ యూజ్ చేయడం అంటే సరిగ్గ ఉప. అల్లా ఇ నష్టాలే ఉన్నాయి ఇప్పుడు ఫొటోస్ ఉంటాయి కదండి మన ఫొటోస్ అయినా వాటిని ఆమ్ అంటే చెడుగా ఉపయోగిస్తున్నారన్నమాట కొంతమంది
అలా ఉపయోగించుకోవద్దండి మీ అందర్ మీరైనా కరెక్ట్ గ ఉపయోగించుకోండి చదువుకున్నోళ్ళే, ప్రతి ఒక్కళ్ళు కరెక్ నే ఉపయోగించుకోవాలి అత చెడు. గే ఎవరు ఉపయోగించరండి
ఆ చెడుగా ఉపయోగించి ఆ ఫోటోలని వేరేలా మార్ మార్పు చెంది మార్పు చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్ గా రష్మికాది వచ్చాయ్ గదండి, రష్మిక ఫేస్ ని ఎవరో అమ్మాయికి పెట్టి ఇట్లా చేసిరు గదా అట్లా. లాంటి మార్పులు చేసి ఆ అట్లా చేస్సున్నారు డీప్ ఫేక్ అంటారు అలా చేసి మిస్యూజ్ చేస్తున్నారు చాలా మంది, ఏ ఐ ని సరిగ్గా యూజ్ చేసుకోవట్లే. ఏ ఐ వల్ల మంచి యూజ్ చేసుకోవట్లేదన్నమాట అట్లా అట్లా యూజ్ చేసుకోవడం వల్ల మన నల్ల నష్టాలు ఎక్కువున్నాయ్ ఊ.
ఆ ఇలా జేస్తే మీరు నా మన ఏ ఐ తోని నష్. చ్చబోతామని అనుకుంటా అనుకుంటున్నారు.
ఆ అవునయి ఏ ఐ వల్ల లాభా లంటె కష్టాలే ఎక్కువ ఉంటాయ్
అదిగా మనం వాడుకునే వాడకన్ని బట్టి ఉంటుందండి
అవును ఇప్పుడున్న జనరేషన్ కి ఏం చెప్పినా తప్పే కదండి ఎం ఎం చెప్పిన మన మాట వినరు వాళ్ళకే అన్ని తెలుసని ఫీల్ అవుతా ఉంటారు అట్లా వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు అదే కరెక్ట్ అని ఫీల్ అవుతారు కానీ పెద్దలు చెప్పిన మాటలు అ అసలే వినరండి ఇప్పుడు ఏఐ గురించి ఎన్ని నష్ ష్టాలు చెప్పినా వాళ్ళు వినరు ఏ ఐ నీ ఇట్లా యూస్ చేసుకుంటా అట్లా యూస్ చేసుకుంటా అని వాళ్ళే యూస్ చే కుంటారు అంటే రాంగ్ వేల యూజ్ చేసుకుంటారు. కానీ ఏ ఐ వల్ల జాబ్స్ పోవడం అనేది ఉమ్ ఏ ఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అంటారు కదా ఉమ్ ఉమ్
ఎవరికైనా ఒక ఏజీ ఉం ఉంటుంది ఆ ఏజ్ని బట్టి ప్ర ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు మనకు టెన్ ఇయర్స్ లో ఉన్న మైండ్ సెట్ వాళ్ళకి ఇప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కే వస్తుందని అంత తెలివితో ఉన్నారండి ఇప్పడు పిల్లలు మనకు అప్పుడు టెన్త్ క్లాస్ ఇన్ ఆ పదో తరగతి పన్నెండో తరగతి దాకా ఫోన్ అంటే ఏంటో తెలీదు ఇప్పుడు దాం మూడు సంవత్సరాలకె వాళ్ళు ఫోన్ లో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ అన్ని పెడుతూ ఉన్నారండి
ఏఐ వల్ల జాబులు పోతున్నాయి అంటారు కదా అండి అది ఏ మాత్రం కరెక్ట్ కాదు అదంతా అపోహ ఏ ఐ వల్ల జాబ్లు ఏం పోవు ఏ ఐ మనుషులకున్న టాలెంట్ ఏఐ ఉండదు ఎందుకంటే ఏఐ చేసిందే మనుషులు కదా మనుషులకి కి ఎంత టాలెంట్ ఉండది ఏఐ కంటే తక్కువనే కదా ఓకే ఎక్కు సారీ అలా ఏం కాదు రై
ప్రతి ఒక్కటి మనిషె కదా అన్ సృష్టిం చేది మనిషిని మించిన యాప్ ఉంటుందా మనిషిని మించిన తెలివి ఉంటుందా కాపోతే కాలంతో పాటు మనం కూడా మారుతూ రావాలండి
అవునండి
కాలంతో మారుతూ రావాలి గాని మన హద్దుల్లో మనం ఉండాలండి
అవును హాద్దులు దాటకూడదు
తిన్నారా ఇప్పుడు
తినలేదండి తినాలి మీరు తిన్నారా
తినలేదు తినాలి ఈ రోజేమో మేము మటన్ వండుకున్నాం సూపర్ టేస్ట్ కుదిరింది మీకు చాలా ఇష్టం అండి
నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి మటన్ ఇష్టం కానీ హెడ్ ఇష్టం ఉండదు మ మటన్ది
మాది హెడ్డేనండి ఈరోజు
అవునా తెలీదు అవునా బా చేసారా
మళ్ళీ పాయా చేసుకుంన్నాంమండి పాయా
వావ్ పాయా సూప్ బాగు ఆ పాయాలో ఆ మిక్ కు తెల్సా అండి రొట్టె ఐ మీన్ బ్రెడ్ ఆ బ్రెడ్
బ్రెడ్డా
ఆ దిబ్బ రొట్టె అంటారు కదా ఆ పాయలో దిబ్బరట్టే ముంచుకొని తింటే నాన్స్ నాన్స్ నాన్స్ అంటారు తెల్సా
అ తెలియదండి ఎప్పుడు తిన్లే కాకపోతే పాయాన్ని మేము డైరెక్ట్ తాగుతూ ఉంటామండి.
ఆ నేను నేనున్స్ తిన్లే గాని నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూాక్షి అనిరు ప అడు! మా ఆమె చెప్పింది పాయాల్లో నాన్స్ వేసుకని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది హ మంచి కళ్ల మంచి మోకాలు ఏముకలకు మంచిది అని చెప్తుంటాదండి
అవునా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు మీరు.
అవునవును
అదొక్కడే చూస్త్
ఇలాంటి వీడియోస్ చూస్తాను చూస్తాను తిందాం తిరుగుదాం అని పనల్ ఫుడ్! తిరుదాం అనే ఒక యూట్యూబ్ ఛానల్ బాగుంటుందండి. స్ట్రీట్ బైట్ అని చాలా బాగుంటాయి స్ట్రీట్ బైట్ లో అన్ని మంచి మంచి వెరైటీల గురించి ఇండియా గురించి ఇండియా ఏమేమి క్విజిస్ ఉన్నాయి అన్ని మన ఎక్స్ప్లె న్! చేస్తారండి అ యూజ! తినాలని ఉంటుది నాకు జాబ్ వచ్చాక నేను తినాలే కోరుకుంటున్నాను లాంటి
ఆ సరేనండి ఉంటున్నాను మీరు మీ ఉంటు సరే అండి మళ్ళీ తర్వాత చేస్తాను
ఆ ఓకే అండి